అట్లదా
హలో
ఇప్పుడిదెన్నో కాలు
థర్డ్ కాల్
ఇంక ఎన్ని ఉన్నాయి
ఇంకా ఆ ఆ ఆ సెవెంటీన్
ఓకే ఒక పర్సన్ తను మాట్లాడొచ్చా
ఉమ్ ఉ ఫోరు ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫైవ్ చౌతున్నావా
చదువులేదు ఏం లేదు ఈ సాయంత్రం వరకు ఎనిమిదిన్నర అయిపోయింది వంట చేసేసరికి పుల్లల పోయ్మీద కదా ప్లస్ ఏంటంటే ఈ ఉమ్
మళ్ళీ లాక్డౌన్ లాక్డౌన్ అంటున్నారు విన్నావా
సచిపోతాం ఇంకే ఇంకా లాక్
కా అంటే ఆ అదే యుద్ధ ఫైవ్ డేస్ పోస్ట్ పోన్ చేసారంట కదా
ఆహా
ఆ ఫైవ్ డేస్ పోస్ట్పోన్ చేసారంట అంత గ్యాస్కి ఇబ్బంది ఉంది గ్యాస్ తర్వాత ఇది పెట్రోల్ పెట్రోల్ కూడా నెక్స్ట్ తను కూడా ఇబంది తర్వాత ఇంటర్నెట్ ఆ ఇంటర్నెట్ నెక్స్ట్ ఇంటర్నెట్ అంట ఇంటర్నెట్ కూడా ఉండకపోవచ్చు అనేసని అంటున్నారు మరి అంత
ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం మొత్తం అక్కడ ఆగిపో ప్పతీంకా ఏరి పని ఇదు మొత్తం సాఫ్ట్వేర్ హార్ట్వేర్ మొత్తం
అందుకే అంటున్నారు కరోనా లో లాక్డౌన్ ఎలా అయిపోయింది ఇప్పుడు కూడా అ ఉంట అందరూ సహకరించండి జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు మా అమ్మమో వేడినిల్లు నుంచీ అన్ని గ్యాస్ మీద పెట్టి మాక్క కట్లు పోయ్యి పెట్టుకోడానికి ఏం లేదు
ఆ
ఆ అదే చెప్పలే మూడు రాళ్ళు ఏవో పెట్టేసి దానికి వచ్చి అమ్మ అక్కడికి వెళ్ళలేదు అదా కట్టలు తీసుకురాడానికైనా వెళ్ళలేదు అది ఎక్కడి నుంచి తేవాలి ఎక్కడో తెచ్చుకోవాలి ఎవరో తీసుకొస్తే అదే చెప్పాలి వెళ్లి తీసుకొచ్చేసి కొ ఎక్కువ కాకపోయినా కొంచెం వేసి తీసుకొచ్చ వస్తేమో అలాగ అమ్మ ఒక్కదైన సరిపోద్ ఇంకా రాలేదా
రాలేదు ట్వంటీ ట్వంటీ థర్డ్ బుక్ చేయమన్నదే మళ్ళీ ట్వంటీ ఎయిట్ ని అంట ఇప్పుడు
ట్వంట ఎయిట్ శ్రీరామ్నవమి
చేసినా మళ్ళీ పది రోజులకు పదిహేను రోజులకు వస్తుందంట
బుక్ చేశారు కదా మీరు
బుక్ చేయలేదు ట్వంటీ థర్డ్ బుక్ చేయండని చెప్పింది మెసేజ్ లో ట్వంటీ థర్డ్ నిన్న చేస్తే ట్వంటీ ఎయిత్ ని చేయమంటుంది.
ఉహూ
లేదు పదిహేను రోజుల నుంచి అదే ప్లస్ ఏంటంటే బియ్యం కూడా ఇప్పుడే అయిపోయినాయి. అసలు కరువు అంతా ఒకేసారి ఎలా వచ్చిందో అలా వచ్చేసింది. ఇప్పుడు కాని లాక్డౌన్ అయితే తినడానికి ఇంట్లో ఆ రేషన్ బియ్యం తప్పిచ్చి ఇంకేం ఉండవు. మా వైపు రేషన్ బియ్యం అంత బాగు అసలు
ఎక్కడ అలానే ఉంటాయి కదా
ఆహా ఇప్పుడు మీ వైపు మీ వైపు వండితే అన్నం అతుక అతుకు గమ్ముగా అయిపొద్ద
ఎంటమ్మా
ఇప్పుడు మీ వైపు రేషన్ బియ్యము అన్నం వండితే ఆ సిమిడి పోయినట్టు గమ్ము లాగా అయిపోతదా.
ఆ ఐదు అంటే అది రైస్ బట్టి ఉండింది కొత్త రైస్ అనుకో అలానే ఉంటది. అంటే మెత్తగా అయిపోయిద్ది. కొత్త రైస్ కాకుండా పాతివి అనుకో అని ఉండేది ఇప్పుడు మనం హాస్టల్లో లో ఉండేటప్పుడు మన కోట రై కాద
ఉమ్ ఉం
ఎలా ఉండిద్ది. అది ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్కలాగా ఉండిది కొత్త రైస్ అనుకో అలా ఉండిది అనమాట మెత్తగా అయిపోయి చినిపోయినట్ అంటద్ పాత్ర రైసనుకో కొంచెం బాగుంటది అనమాట మీ
ఇటు సైడ్ మక్సిమం ఎవరు తిన్రరూ మా ఊరు అయితే ఎక్కువ అట్లు ఉంటాయి టిఫిన్ లో వే
అవునవును వాటికి ఆ
తినడానికి రైస్ అయితే బయట మాత్రం బ్యాగ కొనుకోవడమే పదిహేను వందలు పన్నెండోదాలు పద్నాలుగుంగ పటి ఈ ఇంకా ఈ అన్నం తింటే కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి ఇంత అన్నం అంతా గమ్ము గమ్ముగా ఉంటది అది పప్పులోకి చారులోకి అలానే బాగుంటది.
ఏవి కోట రైసా
ఉం
ఉహు కాళ్ళు నొప్పులు వస్తాయా అవి తింటే
ఒకలా ఒకక్కలా కా అదు
అవునా ఏ మరి నాకు మరి మా సైడ్ మేము అందరం కోట రైసే తింటాం
అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పోస్తారెమో
ఉహు
ఆ
కొట మేమందరం కొట్ట రైస్ తింటారు మా సైడ్ కోట రైస్ కొనుకుంటారు సరిపోక
అసలా ఇవి షాపుల్లో సంపత్సవర్ణ లలిత అవేం తినరా
అయ్యే అయ్యి తింటారు ఎప్పుడు యో బిర్యానీ వాటికే యూజ చేస్తారు కానీ మూడు పూట్ల తిన్నానికి ఈ రైస్ యూస్ చేస్తారు ఈ రైస్ అయిపోతే ఎవరి దగ్గరనా ఎక్కువ ఉండి వాళ్ళు వరిప పండించే వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు తినలేని వాళ్ళు, వాళ్ళు అమ్మేస్తారనమాట. తినే వాళ్ళు కొనేసుకుంటారు ఈ రైస్ ఎవరు యూజ్ చెయ్యరు ఎక్కువగా ఎవరో యూజ్ చేస్తన్నారు కానీ మాక్సిమం అందరు కోట రైసే
ఉమ్
క్వాట రైస్ యూజ్ చేస్తాం మా మా సైడ్ ఏంటంటే క్వాట రైస్ యూజ్ చేస్తేనే స్ట్రాంగ్ ఉంటార అనేసి నా నమ్మకం మాసైడు ఉమ్ షుగర్ కూడా ఉండదు షుగర్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కోట రైసే తింటారు మా సైడ్
ఉమ్
ఆ రైస్ తిన్రు
ఉమ్ ఏంటో మా వైపు వాడెందుకు ఎస్తున్నావా తెలిదు వీళ్ళెందుకు తీసుకుొని మళ్ళీ వాడి దగ్గ అమ్ముతే తక్కువ రేటు బయట అమ్మి అనమాట పదిహేను రూపాయలు పదహారు రూపాయలు అనమాట కేజీ ఆ బయటప్పు ఉంటారు వాడి దగ్గరికి ఇక్కడని ఐదు రూపాయద రూపాయ రెండు రూపా
వన్ రుపీ ఆహా మనం తీసుకుంటే వన్ రూపాయలే బయట అమ్మితే ఎంత అంటున్నాను హలో హలో హలో